హలో
హలో
హలో
ఆ చెప్పండ్ మేడం
బాన్నార మేడం
ఆ బావునం మేడం
ఏ
హలో
ఏం చేసుకున్నారు తిన్నారా.
తినాలి ఇంకా తినలేదు. తినలేంమండి ఇంక్ తినాలే
ఒచ్చేది, వేసల్ సలవులు కదా సెలవులు, సెలవులు, సెలవులు అంటేనే ఒక రక వమైన ఆనందం పిల్లలకి జాబ్ చేసే వాళ్ళకి ఆ హాలిడేస్
కె హాలిడేస్ అవును
వేసవి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా మేడం
ఏంది మేడం ఇంట్లో పండ్లు చక్క చక్క నెరవేర్చుకొని అవి వడియాలు అవి ఉంటాయి పెళ్ళి అవి పెళ్ళి క ఉండ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడము ఇలా ఉంటా కొత్త కొత్త విషయాలుడి ఆ ఆట డడ అ ఇప్పుడు లేవదు మేడం
ఫంక్షన్స్ అటెండ్ అవ్వ
ఆ ఫంక్షన్ లేవన్న ఆడోచ్చు ఇప్పుడు ఎక్ంటే కదా మేడం మల్ల వాళ్లకి ఆ చుట్టాలు రావడము బోవడము దమ్
అన అంటే పల్లెటూరులో వేసవి కాలం వచ్చింద సంవత్సరంకు సరిపడేవన్నీ సమకూర్చుకోవడం మా దగ్గరతే అలా చేస్తామండి సంవత్సరానికి సరిపడే వస్తులు అన్నీ తినేవి సమ కుడిచుపోడం పచ్చలు ఉపడ
అవును మేడం మళ్ళీ కారంము పప్పులు వడియాలు
ఆ
ఆ ఇవిటికే సంవత్సరమల మొత్త ఆల్మోస్ట్ సమ్మర్ అన్న టైం ఏదో ఒక రోజు ఏదో ఒక కొత్త కొత్తగా ట్రై చేయడము ఇలాంటివి అయితుంటాయి మేడం
మ నుంచి పిల్లలు వస్తే ఇలా వాళ చేయడం ఇవి చే
ఆ ఇట్లా అంటే
పెళ్ళ వస్తే రెడీ అవడము వెళ్లడము రావడము హాలిడేస్